హలో
హాయండి
హాయ్ మేడం
సనరు
ఏమ్లె మేడం ఇప్పుడే తిన్నాము
అవునా ఏం దిన్నారు ఏం స్పెషల్
మాములే మేడం నైట్ రైసే
అవునా
అవును మేడం మీరు తిన్నారా
ఆ తిన్నానండి అంటే ఫుడ్ ఇంకా తిన్లా చికెన్ వింగ్స్ తిన్నాను అది కొంచం ఫుల్ అయినట్టుంది ఇంకొక హఫ్ అన్ అవర్ తర్వాత తింటాం
ఓకే మేడం
ఇంకేంటి విశేషాలు ఎలా ఉంది మీ ఆ స్ వైఫ్
బాగుంది మేడం పర్లేదు
పర్లేదా
బెటర్ మేడం
మ్ అంతా ఓకేనా మాది అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంట్లోనే ఉన్నాను బోరండి ఇంట్లో ఉండి ఏం చేయలేను ఆ అదొక బాదేస్తుంది ఇంకా ఇన్ని రోజులుండి ఏం చేయలేకపోయినానే అని కాకపోతే రేష్ రెస్ట్ తీసుకున్నా సరి పడే రెస్ట్ ఈ రెస్ స్ట్ అలవాట్ అవ్వకుండా వెంటనే జాబ్ కెళ్ళిపోయి జాబ్ చేయడం బెటర్ అని ఆలోచిస్తాన్న అందుకే ఇంకా ఖాళీగా ఉండకూడదు అని నిర్ణయించుకొని ఏదో ఒకటి చేస్న్నా కానీ మొబైల్ చూసినం అనుకో కోండి మొబైల్ కి అడిక్ట్ అయిపోతాం
ఓకే మేడం మీకు ఇష్టమైన హ్యాబిట్ మేడం
మొబైల్ చూడటం
అయికి అది కాకుండ
నాకు డ్యాన్స్ చేయడము రీల్స్ తీసుకోవడం అంటే అంటే ఇష్టం ఏదన్న కొత్త కొత్త వాటికీ ఏం ప్రయోగం చేయాలని ఇప్పుడే రీసెంట్ గా వన్ ఎలా చేయాలని డిసైడ్ చేసుకున్నాను ఇంక రేపటి నుంచి వంట వంట చేయాలని స్టార్ట్ చేసినామ్ వంట నేర్చుకున్నాను అంటే అందరిని రెసిపీ అడిగి కనుక్కున్నాను ఇంకా వంట చేయాలని స్టార్ట్ చేసా మీరు మీరు వంట చేస్త స్తారా
నాకు రాదు మేడం మీరు ఎట్లో చేస్తా అన్నారు కదా నేర్పిస్తారా మీరేదో యూట్యూబ్ ఛానల్ అన్నార్ కదా వంట చేస్తన్నార్ కదా చూసి నేర్చుకుంటాం మేడం
ఆ ఓకే అండి కాదండి మీరు మీరు వంట ఎప్పుడు చేసింది లేదా
నేను ఒకప్పుడు అంటే సెవెన్త్ నైన్త్ చేశాన్ మేడం
అవునా
అవును ఆఫ్టర్ చేయలేదు ఎప్పుడో ఒక సారి చెక్ చికెన్ చేస్తా
ఆ
లేదంటే లేదు మామూల్నే ఇంకా
హు హు
మీరు మేడం ఏమేం చేస్తు హలో ఏంటింది సచ్
నేను టమోటా బజ్జి వచ్చండి నాకంతే
టమాటా
ఆహ్ టమోటా బజ్జి అంటే టమోటా
ఓకే ఓక్ ఓకే ఓక్
అంటే గు గుజ్జులాగా చేస్తాము బాగా ఫ్రై చేసి ఫ్రై చేసి దాన్నే బజ్జి అంటారు మా ఊర్ హల్లో
ఒకే
ఆ టమోటో రైస్ చేస్తాను. బాగ చేసిన అదోకటి అంటే బాగా చేసినానని మెచ్చుకున్నారు చాలా సార్లు రెండోసారి మార్చేస్తు మా మెచ్చుకున్న తర్వాత
ఓకే
అట్లంతా జరిగిందండి
పర్లేదండి చేంజ్ చేసే
తమ్ములాకి చిన్నప్పుడు గిఫ్ట్ లు ఏమి ఈయలేని స్థితి సిచువేషన్ లో టమోటో రైస్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కంతా పెట్టాను. అప్పుడు వాళ్ళు హ్యాపీగా తిన్నారు అది నాకు బాగ్గుర్తుంది.
హా
పిగా ఫీల్ అయ్యాడు
హ ఓకే
అత్తా చేశాం అనమాట బాగునేంది ఇప్పుడు ట్రై చే చేద్దాం అంటే మర్చిపోయినా పూర్తిగా ఇంకా నేర్చుకోవాలని అందుకే డిస్ డిసైడ్ అయినా కొత్త కొత్తగా నేర్చుకోవాలని ఖాళీగా ఉండ ప్పుడు కానీ డిసైడ్ అయన్ మీరు మీ గోల్ ఏంది మీకు ఫ్యాషన్ ఏంది
మాగోలా మంచిగా డి మచ్చి కావాలని సంపాదించాలని సంతరి నాగోల్
అవునా
హ మేడం ఏమి గోల్ మేడం
నా గోల్ అదే కదా అంటే డ్యాన్స్ బాగా నేర్చుకోవాలి
హా
ఆ అట్లాంటివే
ఓకే మీ ఊర్లో గంగమ్మ జాత్ర బాగా చేస్తారా
హు బాగా చేస్తారండి
ఓకే ఏం మేడమ్ అక్కడ స్పెషల్
విశేషాలు బాగా అంటే జాతర బాగా చేస్తారు
ఆ మీ ఏరియాలో ఫేమస్ ఏది మేడం
మా ఏరియాలో ఫేమస్ టెంపుల్స్ అండి టెంపుల్స్ టెంపుల్స్ చాలా ఫేమస్
చాలా టెంపుల్స్ ఉన్నాయి
ఉ
ఊ అందరూ దర్శనం చేస్త కొనేళ్తారు ఊరేగింపులుంటాయి ఆ జాతర బాగ్ జరుగుతాది మాకు ఇయరియరు
మీకు ఫేస్ట్ మీకు ఫెస్టివల్ అయిపోయిందా
ఆ అయిపోయిందండి బ్రహ్మోత్సవాలు ఉంటాయి
ఆ
ఊ ఇవన్నీ చేస్త్ చేస్కొని వస్తాం
ఓకే మేడం మీరు ఫెస్టివల్ చేసార మరి
ఆ చేసామండి అయిపోయినయి
ఓకే ఏం ఏం చేస్తారు మేడం ఫెస్టివల్కి
ఫెస్టివల్ కి అంటే జాతరకి అయితే పొంగలు పెడతాము
హా
అదే వేట్నా అందు కోళ్ళు ఆ మేకలు యాట యాట అంటారు కదా ఆ అవి చేస్త చేస్తాము ఆ మళ్ళీ ఈవ్నింగ్ అయితే కోస్తే ఆ అయ్యిన్దండి ఈవినింగ్ అయితే పండుగా చాలా బాగుంటా బాగుంటుంది ఆ కమ్మలు గాజులు అన్ని వస్తువులు ఉన్ ఉంటాయి
హా
ఆ మళ్ళీ చిన్నపిల్లలకి ఆడుకోడానికి వస్తువులనీ ఉంటాయి
మ్మ్ వేషాలు ఎత్పయినర మేడం ఇంగామ్ జాతర మీరు హలో హలో మ్మ్ వాయిస్ అయిడబుల్ ఆ హలో హలో హలో హలో మేడ వాయిస్ తాలేద
ఇప్పుడు
ఇప్పుడు ఓకే మేడం
ఆ అదే బాగా చేస్తార పండగ
ఆ వన్ మినిట్ మీ వయస్ రాలేదు
అవునా
మ్మ్
ఇక్కడ సిగ్నల్స్ ఎం లేవేమో అండి
ఓకే మేడం ఇంకా మేడంమ్ ఎక్కడ ట్రిప్ పేయిలేదా మరి సమ్మర్ ట్రిప్స్
సమ్మర్ ట్రిప్ కి ఏం ప్రెసెంట్ ఏం ఏయ్యలేదు అండి ఇంట్లోనే ఉన్నాను మీరు మీరెక్కడికైనా వెళ్ళారా
ఎటెళ్ళాలే మేడం అంటే ఇంకా హాలిడే ఉంటే అట్లా స్విమ్మింగ్ పోతాము
మ్
ఈవినింగ్ టైమ్ లో క్రికెట్ మేడం
ఆ క్రికెట్ ఆడతారా
అవును మేడం మీరు మేడం ఏం చేస్తారు ఈ సమ్మర్లో ఫ్రీ టైమ్ంలో ఈవినింగ్ హాలొ
ఆ చెప్పండి
నొప్పేడుతండా మేడం సైలెంట్ అంట వాయిస్ ట్రాక్ ఏమైనా ఉంది ఏమోని
లేదు లేదండి అంటే మేము ఎక్కడ పెద్దగా పోలేదండి అంటే పోతే ఉఊరికె అట్లా బయటకికెళ్తే తము
ఆ అడుగుల్ మేడం
మ్మ్ ఊర్కే అలా వెళ్తాము
అ మేడం
మ్మ్ టీ షాప్, కేక్ అట్లా ఫ్రెండ్స్ తో బైట్కి వెళ్తాను
ఓకే
అంతే మ్యాచ్ అంతా నేన్ బావుందా
ఒకే మీరు ఐ పి ఎల్ చూడ్రా మీ ఏ టీం మేడం మీ ఫేవరేట్ ట
ఆర్ సీ బి అండి మా ఫేవరెట్
ఏది అర్స్ మాదా సన్ సన్ రైజర్స్ అండి హైదరాబాద్ ఎస్ ఆర్ ఎచ్
ఒకే మ్మ్ హ్మ్
టుడే ఇవాళ మ్యాచ్ చూస్తారా మిరా
చూడ్లేదు మీరు చూసినారా
హా మేడం సూర్య సూర్యవంశీ నైంటీ సిక్స్ కొట్టాడు ఈరోజు కూడ. లాస్ట్ త్రీ మంత్స్ నుంచి తొంబై నాలుగు, తొంబై ఆరు, తొంభై ఏళ్ళు కొడుతున్నా
అవునా హండ్రెడ్ కొట్లేదా
లేదు లేదు మేడం
అయ్యో హండ్రెడ్ ఇప్పుడు వస్తాను దాంట్లో వికెట్ అయిపోతు
స్కోర్ ప్రజెంట్ ళ్లే స సండే నుండి స్టార్ట్ అయింటంది
అవునా ఓకే అండి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు?
మ్మ్ చెప్పలేం మాక్ తెలిసి చీటింగ్ అనుకుంటున్నా ఎందుకంటే బ్యాటింగ్ లైన్ అప్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్లు జీ టి నే గెలుస్తాది మేడం పది ఓవర్లకు నూట ముప్పై నాలుగు కొట్టారు. ఫిఫ్టీ ఎయిట్కి, ఎయిటీ వన్ కొట్టాలి అంతే
జీ టి గెలిస్తే మా మా వోళ్లు గెలిచినట్టే
టెక్ అవునా మేడం ఫిక్సా
అవును పిక్స్ అండి
ఆహా కాన్ఫిడెంట్గా ఉన్నారు అయితే మీరు
అవునండి ఈసారి కూడా కప్పు మనమే
డే ప్లేయర్ ప్ర ఫ్యానా
నేను ఆర్ సి బిలో విరాట్ కోహ్లీ మకి తన వల్లే ఆర్ సి అంటే చాలా ఇష్టం
ఒకవేళ తను రీట్రేడ్ అయిపోతే
అప్పుడు కూడా తనకిష్టం కాబట్టి మామోదాని సపోర్ట్ చేస్తా అని ఉంటామండి ఫర్ ఎవర్ అం
అంతే కోహ్లీ ఉన్నా లైక్ కనా ఆర్ సి బి నే ఫేవర్ అంటర కోహ్లీ ఉన్నా టీమ్ లో లేకపోయినా ఆర్ సి బి ఫేవర్ చేస్తారంట్రా
ఆ తను అలాగే ఉంటారు కదా విరాట్ కోహ్లీ
ఆ ఓ ఓకే మేడం బయ్